పిన్ని అండి హలో హలో వాయిస్ వినిపిస్తుందా హలో హలో హలో
హలో
ఆ వినిపిస్తాందా
హలో
హలో వినపడతాందా ఆ వినిపిస్తోంది వి ఆ గుడ్ ఈవనింగ్ అండి ఆ బా మీరేఎలా ఉన్నారు
బాగున్నాము పండగ ఎలా జరిగింది
అబ్బా జర చే
ఏం లే ఇందాక ఇంతకు ముందే వచ్చాను ఇంటికి
ఓకే
కోడ్ చేస్తున్నా
ఉహు
మీరే ఎం చేస్తున్నారు
బిర్యానీ చేసే రెసిపీ ఏమన్నా చెప్ చెప్తారా నాకు బిర్యానీ ఎలా చెయాలి ఆ మీకు బిర్యానీ చేయడం వచ్చా
ఏదో నాకు వచ్చినట్టు చేస్తానండి
ఆ అది రెసిపీ ఏమన్నా చెప్పగలుతారా
ఆ చెప్తాను
హు
చికెన్ బాగా కడిగేసి మనకి ఎ ఎంత గావాలో అంత తెచ్చుకుంటాం కదా కిలోను ఆఫ్ కిలోను అలా కిలో ర రైస్ కిలో చికెన్ వేసుకుంటారు ఒక లేదు చికెన్ ఎక్కువ కావాలన్నా ఒకటిన్నర కిలో వేసుకోవచ్చు చికెన్ బా నీటుగా కడిగేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు మిరపొడి కొంచము పసుపు ఉప్పు పెరుగేసి కలిపి కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి
ఆ మారినట్
ఆ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి బియ్యం నాన్నబెట్టి పక్కన పెట్టు కని ఈ వేళకి మనం టమాటాలు ఎర్రగడ్లు పచ్చిమిర్చి పుదీనా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి
ఓకే అవి టమాటాలు చేసుకోవాలి ఓకే
అంటే నేను అలా అంటూ ఏం లేదు పెద్దవిగా ఉంటే ఒక ఐదు ఆరు టమాట టలు తీసుకుంటా చిన్నవి గుంటే ఇంకొంచెం ఇంకొక రెండు కాయలులెక్ తీసుకుంటాను కొలతలుగా ఏం చెయను
ఆ
తరుగుకోవాలి ఎర్రగడ్లు టమాటాలు పుదీనా పచ్చిమిర్చి అవన్నీ పెట్ తరిగి పెట్టుకొని ఇంకా మసాలావి ఉంటాయి గా పట్టా లవంగము జ సాజీరా ఆ అవన్నీ ఆ మసాలాది
ఉమ్
అవన్నీ ఆయిల్లో వేసుకొని ఎరగడలు వేసి బాగా ఎంచుకోవాలి
ఉమ్
మళ్ళీ పచ్చిమిర్చి వేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి
ఇది చికెన్ పెట్కుంటారు కదా అది లింగా పురం తెచ్చుకుంటారా ఏది తెచ్చుకుంటారు
మేము బయలేరే అండి లింగాపురం ఏం తెచ్చ అది తెచ్చుకున్నప్పుడు అది చేసుకోవచ్చు చేసుకోవచ్చు కాకపోతే మనం ముందు రైస్ వేయకుండా ఇది బాగా ఉడకబెట్టుకోవాలి చికెన్ ముందుగానే ఇది ఒక రెండు మూడు విజిల్ వచ్చేలాగా ఉడికి పెట్టుకునేసి తర్వాత మనం రైస్ వేసుకోవాలి
ఉ హ్మ్ ఉ ఆ
ఒక మూడు నాలుగు విజులు వచ్చినాక మళ్ళా రైస్ వేసుకుంటే అదొక రెండు విజులు వచ్చినా సారు కాబట్టి రైస్కి
ఆ
సరిపోతది ఉడికిపోతది మేమింతవరకు చేయలేదు మా మామూల్ చికెనే చేస్తాను ఇంక ఇవన్నీ ఇ టమటలో ఆ టమట ట్టలు వేసి కొంచెం మగ్గినాక మనం చికెన్ పెట్టుకున్నాం కదా
బిర్యానీ
దాన్ని వేసుకోవాలి వేసి బాగా కలిపి కాసేపు మగ్గని ఇవ్వాలి మూత పెట్టేసి
ఉమ్
తర్వాత రైస్ వేసుకొని కొంచం గరం మసాలా కావాలంటే గరం మసా కూడా వేసుకోవచ్చు లేదంటే మనం ముందుగానే వేసుకుని చాలు అనుకున్నాలాపేస్తానంట హెవీ అయిపోతుంది కదా మసాలా దాన్ని ఆ దాన్ని బట్టి వేసుకోవాలి
ఉమ్
రైస్ వేసేసి ఉప్పు సరిఫ్ చూసుకొని వాటర్ వేస్త కని ఇంకా ప్రెజర్ పెట్టుకోవడమే లెమన్ కావాలంటే కుక్కర్లో పెడతా కుక్కర్లో పెడతా త
ఆ మాముూలు బా
మామూలుగా చెయలే నేను అంటే ప చేసేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి కట్ చేస్తున్నాం పెద్ద పెద్ద పెద్ద గుంలు లో మూడు కేజీలు నాలుగు కేజీలు అలా చేసేటప్పుడు అయితే చేస్తున్నాం ఇ ఇంట్లో నలుగురికా కదా ఒక కిలో పెడితే మాకు సరిపోతుంది
నేను ట్రై చేస్తాను చికెన్ బిర్యానీ నాకుెలా వస్తుంది అే సరిగ్గానే నాకు అ కుదరనింటుంది పర్ఫెక్ట్ంటుంది చికెన్ చికెన్ కలిపి చేయడం నాకు రాదు ఇప్పుడు మనము బగారా రైస్ చికెన్ ఫ్రై అలా చేసుకుంట ఆ ఫ్రై పీస్ బిర్యానీ లాగా అట్లా చేయడం వస్తుందియి కాగాని కలిపి చేస్తే అన్నము కూర కలిపినట్టు ఉంటుంది ఎట్లా ట్రై చేసినా నా కట్టలేదు లాస్ట్ క అట్లే వస్తుంది మరి మసాలా ఎక్కువ వేసేస్తానుో ఏమ
మసాలా అసలు ఎక్కువ అందుకే అందుకు తక్కువగా ముందుగానే మనము ఇప్పుడు చికెన్ లో కలిపి పెట్టేటప్పుడు కొద్దిగాేస్తాము ఒక స్పూన్ ఒకటిన్నర స్పూన్ వేస్తాంనుకో అనుకోండి మళ్ళీ మనం రైస్ కి అంతే వేయాలి ఎక్కువ వకూడదు
హ
పెరుగు వేసుకోవాలి మనం చికెన్ కలిపి పెట్టేటప్పుడే పెరుగు వేసుకోవాలి మనకి ఇంకా కావాలనుకుంటే
పెరుగ ఎందుకుేస్తారు చికెన్ లో
పెరుగు పెరుగుొచ్చి ఆ చికెన్ ఇంకా బాగా సాఫ్ట్ గా వస్తు ంది టేస్ట్ ఇంకొంచెం బాగా వస్తుంది
ఓకే ఓకే అంటే పెరుగు హీట్ చేయ్యకూడదు వేడన్నంలో
అలా ఏం లేదు అంటారు కాగాని ఆల్మోస్ట్ మనకు రెస్ట్ రెస్టారెంట్ల అంతా అలానే చేస్తారు
హ్మ్మ్
మనం పెరుగు వేయకుండా చేసుకున్న బిర్యానీ వేసి చేసిన దానికి టేస్ట్ డిఫరెంట్ తెలిసిపోతుది మనకు
ఆ
ఇప్పుడు మనము రైత మామూలుగా మనం వేడి చేసి కుడా తింటాము ఆనియన్ వేసి ఇప్పుడు కూర లాగా చేస్తారు ఎప్పుడైనా ఒకసారి ట్రై చెయండి ఉత్త ఆవలు విద్దిపప్పు ఎర్రగడ్లు పచ్చిమిర్చి ఇంగువ వేసేసి దాంట్లో మిరక్ పొడి ధనియాల పొడి వేసి జీరా పొడి వేసి కొంచెం కలిపేసి పరుగుందుల పూసయడంము ఊరికే జస్ట్ అట్లా నీళ్ళు ఎక్కువ పోయకుండా కలుపుతూ ఆఫ చేసేయడం అది ఇప్పుడు అదొక డిష్ అయిపోయింది ఇప్పుడు కోరక ఏం లేనప్పుడు అది అది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటది
మీ ట్రై చేస్తానండి ఈసారి తప్పకుండా ఆ రెసిపీ
మసాలా తగ్గించి చేస్త చూడండి అంటే మనం ఇప్పుడు చికెన్ కర్రీ చేసేటప్పుడు ఏం చేస్తాం అవన్నీ వేయకూడదు బిర్యానీ చేసేడుప్పుడు కొన్ని కొన్ని వేయకుండా ఇప్పుడు మనం ఇది చేసిన దాని వల్ల ఇలా అంది ేమో ఇది చేయకుండా చేద్దామని
ఆ అంటె గిఏంది ఇది ఎట్లా ఎట్లా జేయాలి అది నేను అసలు తెలుసుకోలేకపోతున్నా లేకపోతే ఎవరన్నా నేన్ చేసేటప్పుడు ఉండ ఇది ఇట్ల చేయ్ గూడదు అన్ జూసి చె టె లాగుంటే ఏమన్నా తెలుసుకోగలుగుతానేమో
ఉమ్ ఉమ్
ఎక్కువ టమాటాలు గుడ అదంతా గుడ వెయ్యను
ఎక్కువ్ గూడ వేయద్ అదే ఎక్కువేసేస్తే మనకు అది ఏమైపోతుందమ్టే హెవీ హే మసాలా అయిపోతది ఇప్పుడు ఒక్కిలో రైస్ అనుకోండి పెద్ద టమాటాలయితే ఒక ఐదు ఐదు టమట్ టాలయితే సాలు, ఎర్రగడ్లు అది టేస్ట్ బానే ఉంటదీ అదయినా అంతే పెద్ద కాయలయితే ఒక ఐదేస్తే చాలు, నాలుగైనా గుడ సరిపోతది.
చేసుకుంటరు రైతాలాగ పెట్టుకుంటారా? దానికి స అట్ల జేస్కుంటరా?
కర్రీ గూడ ఈ సేరువలాగ చేస్ కుంటాము కాకపోతే పిల్లలెక్కువగా రైతానే తింటారు ఒకొక్సారి అసలు రైతా కూడ యూస్ ఉత్తదే తినేస్తారు
ఉమ్ ఉమ్
ఉత్తదే తింటారు ఉమ్ తింటారు ఇంక గొంతు పట్టుకుంట్ తుంది అన్న టైమ్ లో రైత్
ఉమ్ ఉమ్, ఉమ్
ఆ ఇంకా అదీ ఇది రెండు మసాలా గదా మనమూ కుర్మ జేస్తే సెరువా లాగా ఆ అది ఇంకా కు లావయిపోతుందని నేనది
ఆ స్పైసీగా జేసుకుంటారా? మీడియం చేసుకుంటారా మీరు మీ
మీడియమే ఉంటది మాకు పెద్ద కారము ఎక్కువ తినం ఉమ్ లైట్ గా ఉంటుంది
దిన్నా అవేమన్నా యూస్
ఆ యేస్తాము ముందుగానే మనం ఎర్రగడ్ డ్లు వేస్తాం గదా అప్పుడు వేసుకుంటే బావుంటది పుదీనా కొత్తిమీర అంత సన్నగ దరిగిబెట్కొనీ
ఆ
ఉమ్ ఎరగడ్డలేంచుకొని మనము ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తామనంగా ఇవి వేసుకోవాలి. వేస్కొని అల్లం వెల్లులి పేస్ట్ తర్వాత టమాటాలేసి బాగా మగ్గిచినాక మనం చికెన్ వేస్ ఆ చికెన్ వేసి మనం ముందుగానే ఉప్పేసి దాన్ని నానబెట్టినాం గద్ దా మళ్ళీ ఇంకొంచెం రైసుకి రైసుకి సరిపోడే ఉప్పేసి కలిపి ఒ కాసేపు మూత పెట్టేయాలి
ఇప్పుడు చికెన్ని ఇప్పు లింగాపురం అయితే కుక్కర్ బేట్టి అట్ల పెట్టి జేస్ కోవచ్చా అంటే ఫస్ట్ దాన్ని ఉడక్ పెట్టేసి అట్లా
ట్లీ ఈ మసాలాంతా వేస్నామ్ గదా అప్పుడు పడతది బాగా దానికి ఉప్పు కారమంతా అప్పుడు మూడు నాలుగు విజిల్లు వచ్చినాక అంటే వాటర్ ఉంటుంది గదా దాంట్లో మనం దాంట్లో గాని మీరు పెరిగేస్ నారంటే ఇంక బాగ ఉడికిపోతది
ఉమ్ ఉమ్
లింగాపురం వేసేటప్పుడు ఆ ఇంకా సాఫ్ట్ గా ఉంటది. పెరుగేసి బాగ ఉడక్ పెట్టేసినారంటే ఒక మూడు, నాలుగు విజిల్లు వచ్చినాక తర్వాత రైసేసుకోండి.
ఈ నేను కొన్ని కొన్ని వీడియోస్ లో జూసాను థమ్సప్ అలా ఏస్ చ్చర్ అది మీకేమన్నా ఐడియా ఉందా?
స్తారు నేనైతే ఉమ్ చూసాను గని నేనెప్పుడు ట్రై జేయలేదు వేసింది చూశాను అదిఓచ్చి ఆ లింగాపురానికే వేసి చేసారు బా నింది టేస్ట్ బా నింది అంటే అది మనకు వాటర్ కొలతా ఇప్పుడు మనం ఈ రైస్ వాటర్ వేస్తాం కదా అలా కొలతగా వేసుకోవాలి
ఓకే ఓకే అండి ఇంకేంటండి బిర్యానీ రంజాన్ కి ఎవరన్నా బిర్యానీ తెచ్చారా
లేదండి మాకు ముస్లిం ఫ్రెండ్స్ ఎవరు లేరు అక్కడ చి తు మా ఊర్లో ఉన్నారు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ ఒక కానీ తెలిసిన ముందుగాని ఇక్కడ లే ఇప్పుడు ప్రజెంట్ లేదమ బయటళ్ళ
ఓకే అండి థ్యాంస్ అండి బిర్యానీ రెసిపీ చెప్పినందుకు
ఓకే అండి ఒకసారి ట్రై చెయండి ఓకే అండి ఉంటానా